హలో హలో నమస్కారం అండి బాగున్నారా
నమస్కారం అండి బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బావున్నానండి ఏం చేస్తున్నారు
ఏముందండి జోబ్
ఉమ్ తిన్నారా
లేదు ఇంకా హాస్టల్ లో ఫుడ్ బాగుండట్లేదు మార్నింగ్ తినేసా ఇప్పుడు క్యాన్సెల్లెడ్ మళ్లీ నైట్ తినేసి పడుకోవడమే
అంటే ఇప్పుడు తినరా
అవునవును ఆఫీస్ లో పెడతారు మాకు మాకు ఆఫీస్ లో పెడతారు గానీ బాలేేదు ఏం తినలో అర్థం కాదా అన్ని ఫుడ్స్ పెడుత్ తారు
ఇనికి పనులు ఏమితినాలో నాకు తెలియడం లేదు
అర్థం కాలేదు
అంటే పడుగ చేేసుకోండి అంటున్నా ఎన్ని తిన్నా మళ్ళ తినలేం
అవునవును
ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఆ ఉహ్మ్ ఆఫీస్లో అనున్నాను లంచ్ బ్రేక్ కదా ఎవ్వరులేరు హా ఫుల్ బోరింగ్ ఉమ్ మా కొలిగస్ అంతా బయటకి వెళ్ళారు
మీర ఎందుకు వెళ్ళలేదండి మరి
తినాలని పిన్చ్చలేదు తిన్నదా డైజెస్ట్ అవ్వట్లేదు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని ఎందుకు వచ్చిదిలే అని ఆపేసిన తినడం
ఆ అవును తిన్నానండి ఉదయం టమాటా పచ్చడి చేసాను అదే తిన్నాను
అయ్యో మీరే చేసిర్ల
నేనే చేసుకోవాల ఎవరు లేరు చేస్తాను హు హూ నేను చేసుకున్నా కొంచెం మామిడికాయ పచ్చడ ఉదయం టమోటా పచ్చడితో తిన్నాను
ఉహ్మ్ హు మీరు మ్యారీడ్ ఆ
అవునండి
ఉమ్ హు అందుకోసం మీరే చేసుకుంటునట్టునారు
మాకు ఒక బాబు బాబు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర దగ్గర ఉన్నాడు నేను జాబ్ అ చేేస్తాను అతన్ని తీసుకొని కొచ్చాను మొన్న తీసుకొని వస్తే యాసిడ్ పడింది ఆయన మీద అంటే కొంచమే పడింది ఎక్కువ పడలేదు అది గాలిని కొంచెం బాడీ అది
హాసిడ్ ఎ ఆసిడ్ ఇంట్లో ఎందుకు ఉంటది
అంటే ఇక్కడ ఉంటదండి కొన్ని పర్పస్ల ప్రకారన్ని ఇక్కడ పెట్టిళు అయితే బాబు ఒక దగ్గర ఆగడు ఊరిక అటు ఇటు పరగులు తీస్తా ఉంటాడు అటు ఇటు ఊక్కుతా ఉంటాడు కాబట్టి ఆయన మీద పడిపోయింది కొంచెం నా నేను గుంజుకున్నా ఇవ లేదు నా చెయ్యికి కొంచెం తగిలి నాకు పడింది ఆయనకు కూడ పడింది అది అంత మండదండి మరీ అ అంత శక్తి ఉన్నది కాదు మా ముూలుగా ఉండేది
ఇప్పుడు పర్లేదా మరి
ఆ హాస్పిటల్ కి తీసుకెల్లి అపాయింట్మెంట్ ఇచ్చారు సిరప్లు ఇచ్చారు అది తీసుకొని మ అత్త దగ్గర పెట్టోచ్చాను ఒక రెండు రోజులు ఉంచుకోండి తర్వాత తక్కువ అయ్యాక తీసుకోని వ సన ఉన్నాను
అవున
చూస్తున్నారు వాళ్ళు గుడ
ఉహు అందుకు మీ అత్తయ్య వాళ్ళు ఇట్లు ఉండర మీతో
మాతో ఉండరండి మేము వేరే ఉంటాం మా భర్త నేను మా బాబు ఉంటాం మా మ్మ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు అయితే వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ హైదరాబాద్ ను వాళ్ళు ఉండే
ఉహు
ఇంట్లో మామయ్య పని చేసుకుంటున్నాడట లిఫ్ట్ దగ్గర నుండి అటే పోయిండట ఇంక రెండు రెం అన్ని సే సేమ్ ఉంటాయిండి బిల్డింగ్లు అ అక్కడ అన్ని చూడ్డానికి అయితే ఇక వెళ్ళిపోయిండట ఎక్కడికో కనిపి అ ఎంత పిలిచిన ఎంత అరిచిన కూడ ఏం పళ్లిస్తే పలకట్లేడట ఏం చప్పుడు వేసలేడట మా మామయ్యకి ఇగ భయం పట్టుకున్నట అంటే మధ్యలో పిల్లల్ని ఎత్తుకోవడానికి చాల మంది
అవునవును ఆ మధ్యలో అన్నారు మరి తెలియదు
అలా అలా వచ్చేసరికి ఈ పిల్లల్ని ఎతుకోవడానికి చాలా మంది వస్తున్నారు అలా వచ్చేసరికి ఇగ మా మామయ్యకు భయం అయిందట బాగ ఏవళన ఎతుకపోతార ఏంది అని
ఉహు
మస్తు టెన్షన్ పడ్డాడట టెన్షన్ ఇగా మళ్ళీ ఇది అటు ఇటు వెళ్ళ చూస్తే అతను రెండు సంవత్సరాలే మా బాబుకి అయితే రెండు సంవత్సరాలు ఈన పోయి అయనతోటి బాగా ముచ్చట పెడతాంటట అట్ల ఇట్లా ఆయనకు మాటలే రావు ఆ మాటలే రావు అట్ల ఇట్ల అంటున్నారట మీరు మీరు హాస్టల్లో ఆ ఈనే చిన్నపిల్లోడు ఆహా ఈనే చిన్న పిల్లాడు ఆయన పోయి ఇంకో ఆయన తటి ముచ్చట పెడుతున్నడట
పెద్ద పెద్దగైనంక చుక్కలు చూపి కావచ్చు మీకు ఇంక
ఉమ్ ఏం జు ట్వెల్కి వస్తాడా ఏమో అసలు ఎట్ ఇట్లా మస్తు గోరంగా ఉంటాడు అల్లరే అల్లరి ఒక్క మానంగా మాట వినడు ఒక్క దగ్గర ఉండడు
ఉ
ఉ ఇంకా ఏం చేస్తున్నారు మీర్ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు.
నాకు తెలదు పెళ్ళై నలుగురు పిల్లలు
నలుగురు పిల్లలా
ఉ ఉ స్
అవునా నమ్మలా
మా వైఫ్ మంచిది కాదండి బాద్ తట్కోలేక తిండం మానేసింది
ఛీ అట్లాలేమ్ లేదు
మళ్ళా హాస్టల్లో హాస్టల్ ఫుడ్ బే వాడట్లేదని అంటున్నారా.
ఉ అవును పెళ్లియాలే ఏం కాలే కానీ అట్లా అట్లా
ఉహు మరి మీరు పెళ్ళి ఎప్పుడు చేస్కుంటారు
ఏమో చేసుకున్నోళ్లు ఎవరు హ్యాపీగా లేరు కదా అని.
మీరు చేసుకోవడం మానిద్దాం అనుకుంటుల్లా
ఏమో క్లారిటీ లేదు పరువు తిత్తారు చేసుకోకపోతే చేసుకుంటే బాధ చేసుకోకపోతే ఒక బాధ.
ఉ చేసుకోండి ఎందుకు చేసుకోకుండా ఉంటారు అందరు ములగాల్లే ఎట్లా తేల్తాయ్
ఇంకా అందరు ఉమ్మేయాల్నా
అవును
ఉహు అవునా
మార్నింగ్ ఏం తిన్నారు
మార్నింగ్ ఉప్మా
హాస్టల్లో ఉప్మానా
ఉ మాకంతా ఆఫీస్లోనే ఇక బయటేమ్ లేదు
అంటే మీరు ఆఫీస్లోనే ఉంటారా ఇగా అన్నే పడు అన్నే తింటారు అన్నే ఉంట్రు హా హా మరి ఆ
పొద్దుటేల్లీ సాయంత్రం హాస్ట్రల్లా
ఆఫీస్ హస్
ఉంటే కాదు ఆఫీస్ వసున్న ఇన్ఫీనిటీ
అర్ధం కాలేదు
ఇన్ఫినిటీ
ఉమ్ హ
హు మీరు
మేము రూమ్లోనే ఉంటామండి రూమ్ బయట రెంట్ తీసుకొని
ఉమ్ అదేక్కడా రైట్ అంట రెంట్ అంట అదేక్కడా
ఏ ఊర్ల పేర్లు చెప్పోదండీ ఇందులో ఇన్లా ఊర్ల పేర్ల చెప్పొద్దు తీసేత్తుళ్లు ఆ
ఏం కాదు ఎవరన్నారు వాడు మా ఫ్రెండే రాజు
అ మాట్లాడొద్దు వాళ్ళతోటి కూడా వాళ్ళ పేర్లు కూడా మాట్లాడొద్దు ఉహుం
ఉహుం ఆ ఉమ్ ఇంకా మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటిదండి
ఫెస్టివల్ ఆ ఏమో ఏదొస్తే అది మనకి ఇష్టమైందే
అంటే ఈ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ అని ఉండదా మీకు అది ఇదని ఉండదా ఏది
దివాలీ టెన్ డేస్ హాల్డేస్ అత్తాయ్ ఉహుం
ఒకటే రోజు ఇస్తారు కదా దీవాలి
పూణే పూణే నా వర్క్ లొకేషన్ పూణే
సిక్స్ మంత్స్ ఇక్కడగాని దసరాకి ఫైవ్ డేసే ఇస్తరు మాకు అట్లా
ఉమ్హు
ఉమ్
ఇంకా అండి దీపావళికి బాగా చేసుకుంటారా? మీరు బాగా జరుపుకుంటారా?
ఏమో అసలు ది దసరనే బాగా జరుప్ కుంటాం మీరు ఏపియా తెలంగాణ చి ఆ మీరు
మేము మేం తెలంగాణ అండి మాట్లాడొద్దు అని తెలీదా బాగా జరుప్ కుంటాం మీమ్ కూడా మా దాంట్లో దసరా బాగా జరుగుతుంది రావణాసుణ్ణి కాల పెడతారు. పది రోజులు బతుకమ్మ ఆడుతరు మంచిగా ఉంటది మా దగ్గర ఉమ్
ఉమ్ మీ మీది డిస్ట్రిక్ట్ ని కాకతీయులు పాలించిర్రా?
అవును
హా ఉమ్ ఐ ఆమ్ ఆల్సో అక్కడ నుంచే నేను కూడా అక్కడి నుంచే
అవునా
ఉమ్
ఇల దినరా
తిననుగా ఇప్పుడేం తినాలిగా తిన్ను ఆల్రెడీ
స్నాక్స్ అవిఇవి స్నాక్స్ అవివి తినరా ఆ ఆడ్రనా పెట్కొని తింట్రుగా
ఫోర్ కి ఫోర్ కి వస్తది స్నాక్స్ ఉమ్ ఏ అవన్ అవన్ ఆ కాఫీలు టీలు ఆ అంత బానే అంత బానే ఉంటది ఫుల్ల్ టైం బస్ ఉంటది గాని వర్క్ ఉన్నప్పుడు చాలా వర్క్ ఉంటది
ఇం కొంచెం పర్లేదు చేసుకోవచ్చు కదా
ఉ అవును మన ఏం కష్టపడుతుంది కదా కష్టమేం ఉండదు ఏ సి లో గుచ్చొని మంచిగా ఏముంది
ఉ మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటది ఆ అర్ధం కాలేదు
కూర్చోడమే ఇబ్బంది ఊక కూర్చొని కూర్చుని
కొసపు నడవండి మీ దోస్తులు పోయరూ కదా వాళ్ళ అ పోయి నడవ పోయిళ్లు ఇప్పు కూర్చొనేది వాళ్ళు ఉన్నవని లేదు
బయట ఎండ కొడుతాంది ఇంకెవరు పోతారని లోపలనే కూర్చున్నా
అవునా మీరు వ్యవసాయం చేస్తారండి చేస్తారు మీకు అసలు
మా డాడీ మా డాడీ వాళ్ళు చేస్తారు వచ్చు నాకు కూడా లైట్ లైట్ గా అంతకు ముందుకి డిగ్రీ టైం లో వెళ్ళను సపోర్ట్ కి
అవునా
హ్మ్మ్
చేస్తే మంచిది లేండి
ఊ ఆయన ఇది ఉంది ఆయన వ్యవసాయం ఒకడి అయిపోయిందా టెన్ మినిట్స్
ఆ అయిపోయింది
ఊ
సరే అండి